హలో
ఆ ఏం చేస్తాఉన్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా నువ్వు
నేను కూడా లేదు నేను తినలేదు ఆకలి అవ్వట్లేదని అందులో ఆ తిన్నా
మ్
అందులో మెస్ బాగాలేదు ఫుడ్ ఈరోజు మెను
ఏం పెట్టారు
అద ఏదో పొటాటో లసాణయ పొటాటో అంటా అది ఏ ఉండదు పొటాటొస్ ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటది ఏం ఉండదు దాంట్లొ పచ్చి పచ్చిగుంటది
గ్రీన్ చెక్ని లాగా
కాదు గ్రీన్ చట్నీ లాగా ఉండదు గనీ కలర్ ఐతే గ్రీన్ ఉంటది మోత్తం పొటటోసే టా ఇంగెం ఉండవ్
ఆ
ఆ
టలన్ని ట్రై చేయాలా
ట్రై జేశ్న బాలేవ్ అందికే తినట్లే
ఔనా ఇంకేం బెట్టారు
ఇంక టొమాటో చట్నీ ఉంటది పప్ప అనుకుంట
పప్పుతో తినొచ్చు గదా పప్పు బాంటది టొమాటో చట్నీ గుడా బాంటది
ఆ బానే ఉంటది కానీ మనం తినం గదా ఇ ఎట్లా మార్నింగ్ గుడ్ తిన్నా ఇంకా మమ్మి స్నాక్స్ ఉన్నాయి గా అవి తిన్నా
అ ఏమేం తిన్నవ్ స్నాక్స్
జామున్ అయిపేయినయ్
గులాబ్జామున
అ ఎస్ గులాబ్జామున్ అయిపెయినాయ్ కాజాలు నాలుగున్నాయ్ ఇంకా రావలడ్డులు ఐదో ఆరో ఉన్నయ్
ఇంక
కజ్జికయలున్నాయి బానే ఉన్నాయి కడ్జికయలు అంతె అప్పుడే అయిపోయినాయి
న్నయా
ఆ అన్ని అంటే జామూన్ ఐతే పూర్తిగ అయిపోయినాయి మిగతావన్నీ ఫైవ్, సిక్స్ ఉన్నాయి
ఉమ్
హమ్ ఇంకా నిన్నా ఆ న ఫ్రెండ్ నేపాలు తనూ తన కి మనా స్నాక్స్ ఇచ్చి టేస్ట్ చేపిచ్చా తనక్ కాజాల్నచ్చాయంట ఇంకా తిరుమ్ ఇంకా తిరుమ్ల లడ్డు తినింది
మమ్మి అది గుడా పంపించింద తిరుమ్ల లడ్డు
ఈ మా ఫ్రెండ్ ఉన్ కా రూమెట్ ఉంది కదా
మ్మ్
ఆ వెళ్ళిన్నింది తిరుమలాకి తను తీసుకొచ్చింటే ఇంకా అది ఇచ్చాను ఆ శబర్మల ప్రసాదం అది అంటే అ
నాకు తినాలి అనిపిస్తుంది శబ్ పర్మల ప్రసాదం
అది నేన్ తిన్నా నాన్న నచ్చదు కదా
నాకు ఇష్టం బాగుంట్ త
మహా తరా ఆపిిల్ల కూడా అదే నచ్చింది బాగా
అవునది బాగుంటది మ్మ్
మ్మ్ అక్క ఆ తిరుమలా నుంచి చేరికి దారం ఉంది కదా నాకి ఆధారం అడిగింది కానీ ఈ మా ఫ్రెండ్ ఎక్స్ట్రా తాాలేదు కరెక్ట్ తెచ్చింది మా రూమ్మేట్స్ వర్క్ మాత్రమే
అవునా
ఆ ఇంకా అందుకని నెక్స్ట్ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తీసుకొస్తాను లే అని చెప్ప మ్మ్ నెక్స్ట్ దీపావళికి ఆ పిల్ల వస్ స్తుందంట తిరుమ్లాకి తిరుమలాకి ఆ నేనే చూసుకోవాలన్ అంటా నేనే పిలుసుకొని పోవాలంట మన ఇంట్లోనే ఉంటదంట ఖచ్చితంగా వస్తుందంట వాల్ పేరెంట్స్
తిరుమ్లాకి బుకింగ్ ముందే చేసుకోవాలి
ఏం లేద్ ఫ్రీ దర్శనానికి పిల్చుకోన్ పోతా
పాపమ్ ఆ పాప
ఏంగాద్ లే అన్ని ట్రై చేయాలి
మ్
ఉ మా ఫ్రెండ్ వెళ్ళిందని చెప్ప ఉన్నా కదా తిరుమలాక్ మొన్నా మా రుమ్మేట్ ఆ పిల్లకి థర్టీన్ అవర్స్ పట్టింది శ్రీ దర్శనం
అమ్మా అంతా సేపా
ఆ థర్టీన్ అవర్స్
చాలా ఎక్కువ టప్పట్ పటింది కదా
ఆ హాఫ్ డే పైన
మరి ఎట్లా మరి ఎట్లా ప్ర్రీ దర్శనమే పోతారా మీరు కూడా
అదే అనుకుంటాను అది ఎప్పుడో లే దీపావళికి అది ఇంగా కన్ఫామ్ కాలా, ఆ పిల్ల అనింది ఇంగా వాళ్ళ మమ్మీ వాళ్ళని అడగలేదు ఇంకా నా గుజరాతీ ఫ్రెండ్ కూడా వస్తుందంట, ఆ పిల్లని కూడా పిలుచుకొని పోవాలంట.
పోండి ముగ్గురు
లేదు లేదు ముగ్గురమే కాదు మ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా
అహవునా మరి ఇంకేమి వాళ్ళకు వచ్చినప్పుడు ఏం చేస్ పెడత
నాకేం రాదు మమ్మీ చేసి పెడుతుంది
ఉ
మ్ మనం తిని పెడతాం
అహా
ఉ
మరి ఏం చేస్తన్నావు ఇప్పుడు
ఇప్పుడా ఇంసేపు సినిమా చూసినా మాయాబజార్ పొద్దునిన్ నేను మూడు సినిమాలు చూసినాను
అదే కదా మాయాబజారు
ఆ గోపాల గోపాల జూష్ణ గోపాల గోపాల జూష్ణ ఇంగ్లీష్ వింగ్లీష్ శ్రీదేవిది అఐ జ్యూష్ణ మాయాబజార్ చ్యూష్ణ ఇంగా సినిమా చూసి చూసి బోర్ కొడుతుంటే రీల్స్ ఓపెన్ చేసినా
ఉ
ఆ ఛార్జింగ్ థర్టీ సిక్స్ కి వచ్చింది
నేను మార్నింగ్ ఊపిరి మూవీ చూసిన
ఓకే ఓకే గుడ్ సజెషన్ ఇప్పుడు చూస్తా ఊపిరి
నాకు రీల్స్ లో వచ్చింది. ఒక సీను ఎందుకు అది చూసి కామెడీ సీను ఇంకా అది చూసి చూడాలనిపించి, యూట్యూబ్ లో చూసినా
సరే నేను కూడా చూస్తా నేను బట్ ఉతుకుదామంటే వాటర్ రాట్లా. నేను ఎప్పుడు ఉతు తుకుదాం అనుకుంటే, అప్పుడు వాటర్ రావు.
అయ్యో పాపం ఊ నేను మార్నింగే ఉతికేసినా తెలుసా
అవునా మీకోస్ సార్ వాటర్ ఇడ సడన్గా ఉన్నట్టుండి పీకే సార్ వాటర్
మాకు కూడా అంతే ఉఊర్కుర్కనే వాటర్ రావు అయినా కూడా ఉన్నప్పుడు వద్దు త నేనంత అది కూడా మార్నింగ్ లేస్ వెన్న ఊతుకే సరిపోయింద్ తినక ముందే మళ్ల టిఫన్ తిన్నాక ఇంకా ఉతికినా అనుకో ఎనర్జీ అంత పోతది అది తినిండేది అంతా దానికే పోతది
ఆ మీకు వాషింగ్ మిషిన్స్ లేవా
ఉన్నాయి కానీ నేను వెయ్యను
ఎన్ ఎన్ ఎంత ఆ దానికి
ఎంతనో నేను ఎప్పుడు ఇయ్యలే కాబట్టి నాకు తెలీదు అది మనం మనకి వైట్ని బట్టి అనుకుంటా
ఆహా మాకి ముందు తట్ టిక్కీ వ చిన్నగున్నాయి అవి వాషింగ్ మెషిన్సు అవి కరెక్టే సరిపో పోతానే థర్టీ రుపీస్ కి నావన్ని వన్ వీక్ బట్టలు సరిపోతాననాయి ఇప్పుడు అవి వేరే టు బెటర్ పెద్దవి అవి సిక్స్టీ రూ పెద్ద పెట్టారు ఇప్పుడు కొంచెం పెద్ద ఉన్నాయి రోపయి స్పేస్
ఆ
కానీ సిక్స్టీ రూపీస్ వేసినారు నా బట్టలు వేసినా ఓంగ గ్యాప్ మిగులుతుంది
అవునా అప్పుడు అట్లాంటప్పుడు టవల్స్ అట్లాంటివి ఏవనా ఉంటే వేయాల
ద్దాం అనుకుంటుాను రేపు బెడ్ షీట్ నల్లగ అయిపోయింది బెడ్ పైన పిల్లోకి అవరు రేపు సిక్స్టీ ఏసి ఉ అదే ఎద్దాం అనుకుంటాను ఇప్పుడు ఎట్లా వాడర్ ఆడలో నాకు ఉతికేంత ఓపడ లేదు
నేను ఈ రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ టీకే స్టార్ట్ చేసి ఉతికేసి మళ్ళీపోయి టిఫిన్ తిన్నాం
ఇది పెద్ద ఈ బ్లాంకెట్ వంద జూడు నువ్వు అవ్వది ఎత్తుకొని పోయినా చూడు అది కూడా ఎద్దాం అనుకుంటాను
అది కూడానా
వాషింగ్ మిషన్ లో ఏేసేనా
అంటే దాంట్లో అది ఏమంటారు అంటే రం అ ఎక్కువ అవుతాయేమో వెయిట్
లేదు చాలా మంది వస్తున్నారు స్పేస్ ఎక్కువ అవుతుందని
అవునా
ఆ అంటే ఇప్పుడు అది మళ్ళా ఆ రకం ఆరకపోతే నాకు బ్లాంకెట్ లేదు మళ్ళీ
పలుసా ఉండేది ఏదనా కప్పుకో అంటే ఉట్టదు కదా ఏదైనాేద వేరే టెక్ట్ టాయ్
లేకపోతే ఉంటానిలా ఇది వద్దులే ఇది తయ్యను బెడ్ పైన వేసేవి పిల్లో కవరు టవల్స్ ఇకా అవే స్ తా
ఆ
హ్ము
ఇంకేమి
ఇంకా మాకి ఉగాదికి హాలిడే ఉంది కానీ ఎగ్జామ్స్
అవునా మాకు హల్డే ఇవ్వరు ఉ ఇవ్వరు ఉగాదికి
హాలిడే ఉంది కానీ అది ఎగ్జామ్ మధ్యలో హాలిడే
అయ్యో పాపం నీకు ఒకటి తెలుసా మాకు ఉగాదికి ఇయరూ రంజాన్ కి ఇస్తారు కానీ అది సాటర్డే వోచ్చింది.
రెండు ఒకే రోజేగా
లేదు ఉగాది మార్చ్ నైన్ టిన్న ఆ ఆ రంజాను హా మార్చ్ ట్వంటీ ఫస్ట్
ఆ లేదు ముందు వాడి ఎంటే ఒకే రోజాన్నావ్
ఒకే రోజు అప్పుడు అది మారుతా ఉంటది రంజాన్ డేట్ ట్స్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపో యిన్ ట్వంటీ ఫస్ట్ అంట
ఓకే ఓకే
సాటర్డే వోచ్చి పడింది ఓ హాలిడే వేస్ట్ హ్ అవును
ఆ శ్రీరామ్ నవమి ఫ్రైడే వోచ్చింది
ఆ అప్పుడు సరిపోతదిలే
ట్వంటి సెవెంత్ హ్
అప్పుడు సరి
ఆ ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ఎయిత్ సట్డే మాకు హాల్ హాల్డే వా చింది మాకు అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చే చేశారు
మాకు ఇయరూ
నాకు అకాడమిక్ క్యాలెండర్ లో ముందే ఇచ్చేస్తారు. ఆ రోజు ఖచ్చితంగా హాలిడే ఇస్తారు. ఏమైపోయినా హాలిడే మాత్రం ఖచ్చితంగా ఉంటది.
ఏం చేద్దాం మీకు అట్లా రాసి పెట్టుంది. హాలిడేస్ మాకు లేవు
హా మీకంటేనా మీ ఉరు ఊరుకనే ఇస్తున్నారు. సమ్మర్ వెేకేషన్స్ అంట దానికి తక్కువ అయినట్టు వింటర్ వెకేషన్స్ మళ్ళా మల్ల దీపావలీ హాలిడేస్ హో హాలిడేస్ సంవత్సరం నాలుగైదు సార్లు వస్తున్నావు ఇం టికే
అంతలేదు ఇయర్ నేను వచ్చింది రెండు సార్లే
ఆహా
యా అది నేను పోయింది లాస్ట్ ఇయర్ యియర్ ఇంగా పోల నేను
పోతున్నావా లేదా
నేను ఈ ఇయర్ ఇంకా పోలేదు ఇంటికి
పోతావుగా వస్తావుగా మేలో
అయితే
నే ననుకో మే లో తిరుమ్లాకెళ్ళాలి
పోదాం పోదాం
మమ్మీ నీ అడగొచ్చు కదా
అడుగుదాం అడుగుదాం అంటే నాకు కన్ బంగార్ తల్లి అని నాక్ ఎప్పుడు ఉంటాయో పెద్దగా
నేను జాన్వరి ఇంట్లోనే అడిగింటే సర్లే చూద్దామనింది
మ్మ్
మా నానాక్క సర్లే ఆ బాయ్ సరే సరే నేను సినిమా చూసుకోవాలి బాయ్
ఆ బాయ్